హయ్ నమస్తే
ఆదాబ్ ఎట్లా ఉన్నారండి
ఆ బహుత్ కుుష్ హే తూ అచ్చా బెటా
తూ మై అచ్చాహు తూ అచ్చాహు
ఆ అచ్చా అచ్చా ఆ మీరు సినిమాలు చూసుంటారాండి
ఉం చాలా బాగా చూస్తానండి కానీ అంత అప్డేటెడ్ గా ఉండను న్యూ మూవీస్ ఏం చూడను ఒకవేళ బాగుంది సినిమా చాలా ఎక్సట్రాఆర్డినరీ గా ఉంది అంటే అప్పుడు చూస్తా లైక్ ఇంతకు ముందు
మోస్ట్ హైపర్ మూవీస్ ఓన్లీ చూస్తారు మీరు
ఆ అట్లా చూస్తా మళ్ళీ హేట్ కూడా రాకూడదు ఇంతకు ముందు విక్రమ్ హేట్ అసలు రాలేదు చాలా పాపులర్ అయింది అట్లాంటి మూవీస్ చూస్తా మీరండి
మేము అలా ఏం లేదండి పి ఎఫ్ ఫైవ్ బానిస లాగండి మనం ఏ మూవీ వచ్చినా అన్ని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటు పోవడం అండి
ఓ వావ్
ప్రతిదీ చూస్తాం మూవీ బాలేదంటే ఎందుకు బాలేదని చూస్తాం మూవీ బాగా ఉందంటె ఎందుకు బాగా ఉంది దాంట్లొ ఏముంది అని చూసామండి
ఆ ర్రాడ్ మూవీస్ కూడా చూస్తార అండి లైక్ ఆది పురుష్
లేదండి అది ఐదు వందల కోట్లు ఎక్కడయ్యో అర్తమైతలేవ్ కదండి అక్కడ అదే ఐదు వందల కోట్లు ఆ మూవి బడ్జెట్ ఐదు వందల కోట్లండి ఒక కార్టూన్ తీసిన కూడా ఒక కార్టూన్ కొత్తది కార్టూన్ తీసిన కూడా ఫేమస్ ఐతున్నం అండి
ఔనండి నిజంగా డిజ్నీ వాళ్ళు ఇంక మన్
ఊ ఐదు వందల కోట్లు ఎక్కడ పేట్టారో అండి మళ్ళీ పెద్ద ర్రాడ్డ్ దింపాడు
నిజంగా ఆయనకు చాల హేట్ వస్తుంది కదా
ఔనండి అప్పుడు ఒచ్చినప్పుడు అదే ఐదు వందల కోట్లతో చంద్రాయన్ త్రీ ఫోర్ అలా పంపియోచ్చు గదా ఎందుకు ఐదు వందల కోట్లు పెట్టినారు ఆ సినిమాకు అంతలా ఏముంది అసలు హీరో ఎలా ఒప్పుకున్నాడు అర్థం కావట్లేదండి ప్రభాస్ కొంచెం నిద్రకోట్టు కదా నో చెప్పలేడు అన్నమాట అందుకె ఇగా ఎదో ఉ డైరెక్టర్ కి సహాయం చేద్దామని ఇగ ఎట్లయితే ను పె పెద్ద యాక్టర్ గదా ఆయన కోసమైనా చూస్తారు అని చెప్పేసి అలా ఎవరు తీసిన అ సినిమా అంత బాగా ఉందంటే ఆయన కుడా అందరి కళ్ళల్లో పడతాడు గదా అలాగె ఛాన్స్ ఇద్దామని తీసింటాడండి ప్రభాసు కాని ప్రభాస్కె రాడ్డు దింపుతాడు అనుకో లేదండి
ఔనండి అట్లనె పాపం ప్రభాస్ కి ఎన్నీ మా వేస్ట్ సినిమాలు పడ్డాయండి అట్లా రాజ్సాబ్ పడింది
ఏం లేదండి ఒక డైరెక్టరూ పైకి లేప్తే ఇంకొక డైరెక్టరు కిందికి దొక్కేస్తానన్నారు అండి ఎందుకి ఒక రేంజ్ ఒక ఒక బాహుబలిని ఒక రేంజ్ లొ పెడితే ఒక హీరోని సినిమాని రాజమౌళి మిగితా డైరెక్టర్ సెలెక్ట్ ఏ ఎంటనే తొక్కి వడేస్తున్నారండి తొక్కువడేలా చేసేస్తున్నారు వాళ్ వాళ్ళ వల్ల హీరోకి ఏటండి ఏట్ ఒస్సుంది
ఔనండి కని ప్రభాస్ కోసం ఎళ్ళిపోతున్నారండి నిజంగా చ్ చాలామంది సినిమా టాకీస్ కి
అదె అండి ఆ అందుకేండి ఇగ అలాయిన వచ్చి సినిమా బాగుంటే ఆ ఏ డైరెక్టర్ తీసిన ఇది అని అడిగితే పలాన డైరెక్టర్ అంటే అప్పుడు అందరికీ అందరీ కళ్ళల్లొ పడతాడు కదండి
ఔనూ
ఆ అలాగైనా ఒక ఫి పేరు దక్కిచ్చుకుందామని వాళ్లు ఆ ఇట్ల ఆలోచించి ప్రభాసు వాళ్ళకి సినిమాకె ఒప్పుకుంటే వాళ్ళు ప్రభాస్ కె ర్రాడ్డు దింపుతున్నార్ అండి
ఔనండి నిజంగా కానీ తర్వాత హేటు అసలు తట్టుకోలేర్ వళ్ళు అంత హేట్ వస్తుంది వాళ్ళకి
ఔనండి వాళ్ళ వల్ల ఇక హీరోకి ఏటండి
ఔనండి కాని ప్రభాసు మంచిది స్క్రిప్ట్ సెలెక్షన్ మంచిగా చేస్కోవాలండి లైక్ కల్కి లాగ
లేదండి అతనూ ఆ ప్రవాస్ తీస్తావా అంటె ఊ అంటాడ్ అండి ఇగ నా స్టోరీ కొంచం చూడు అంటే ఆ చూస్తా చూస్తా అని నో చెప్పలేడు కదండి చూస్ చూసి హు స్లె స్క్రిప్ట్ సెలెక్షన్ ఓ అ కన్నప్ప న ఆ అ మళ్లే ఆ సినిమానే దండం రా బాబు అంటే దానికి మళ్ళీ రీ రీలీజ్ అంటా అండి
అవ్జో రీ రీలిజా అది ఎప్పుడు మొన్ననే గదా
ఆ మోన్నా రీ రిలీజ్ అయింటే ఒక్కడే టికెట్ బుక్ జేస్కున్నాడండి అంతే మిగ్తా సీట్లు మొత్తం ఖాళీ గున్నాయడి థియేటర్లో ఆ బుకింగా అండి చూస్సే ఆ థియేటర్లో ఒక్క సీట్ బుకైందండి అన్ తె అది గూడా నాకు తెల్సి ఎవరో బుక్ జేసుంటారండి అ మళ్ళా
అది గూడా మంచి విష్ణుయ్ మనిషి ఎవరో ఒకరు చేసింటారు
ఆ అది కూడాంగా ఆ మోహన్ బాబ్ ఫ్యాన్ చేసింటాడండి నాకు దెల్సి
మోహ వాళ్ళగ్గూడా ఫ్యాన్ ఫ్యాన్స్ ఉంటారా
అంతే ఇంగ ముష్లోళ్ళుటారండి అ వయసైన వాళ్ళు అహ్ అప్పట్లో ఉండే
అవ్ను మోహన్ బాబ్కి ఉండొచ్చు
ఊమ్ మనం అనుకుంటాం గాని నేను గూడా సినిమా థియేటర్కేళ్తుటాండి గదండి అప్పుడు చూసుంటాం గదా నా వయసు గాని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వయసు గాని అసల్ ఉండ తక్కువండి ఉండేది ఎక్కువ నలభై ఐద్ దూ యాభై యాబై ఐదూ ఇంగ పొలాల్లో పని చేసింటారు సుడు ఈ ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళే ఎక్కువగా వస్త్ స్తుంటారండి
మూవీస్కి
ఆ మూవీస్కి అసలు నాలాంటి వాళ్ళని ట్వంటీ ట్వంటీ ఏజూ అలా వాళ్ళని ట్వంటీ ఫై ఏజ్ వాళ్ళని అలా అసలు తక్కువండి వీళ్ళకి బా ఇంట్రెస్టుండండి
అవ్నా మరి ఎక్కరన్నా ఎక్కడున్నారండి అందరు టిఎఫ్ఐ బానిసలు అంతరు అందరు యువతలే గదా
అవ్నండి కానీ వాళ్ళా ఫస్ట్ రోజైపోయి ఉంటదండి నాకు తెల్సి
కాదు మోస్ట్లీ వాళ్ళందరూ పైరస్లో చూస్తారేమో గదా మూవీసు
అంతే ఏమోండి కొంతమంది ఉండొచ్చు కొంతమందీ వెళ్తుండొచ్చు కానీ ఫస్ట్ రోజైపోగొట్టుకొచ్చుకుంటారు కదండి వాళ్ళు ఫస్ట్ రోజే అయ్ పొడుదు ఉ మీ తాడ్ ఆ నా నేను కూడా తా ఎందుకు అంత రద్దీలో వెళ్ళి సినిమా చూస్నా కూడా చూడనట్టు ఉంటది అని జెప్పేశి ఒక వన్ డే తర్వాత టూ డే తర్వాత టూడేస్ తర్వాత వెళ్తనండి అప్పుడంతా ముసలివాళ్ళు ముసల్వాళ్ళనే కాదు పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఫార్టీన్ అంటే ఫిఫ్టీ ఏజు అలా వయసుండే వాళ్ళే ఒస్తారండి వాళ్ళక్ ఏం అర్థం అయితాదో నాకి అర్థం కాదండి అర్థమైతుంటందా లేదంటే వీళ్ళు పొద్దుపోక వస్తుంటారా అని అనిపిస్తుందండి
అవును టైం పాస్కి ప్లస్ ఇంత థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఉంటారు నాకు తెల్సి
కొన్నుంటే బాగా చూస్తుంటారండి మనం అనుకుంటాం గాని మనమే బచ్చలమండి వాళ్ళ కింద
అవ్ను మనకంటే ఎక్కువ సార్లు ఏళ్ళింటారు వాళ్ళు థియేటర్స్కి
మనమన్నా ఒక్కసారి ఒక సినిమా కేళ్తాం కానీ వాళ్ళు అలా లేదండి ఓ నెలకో సినిమా చేసింటారండి అప్పట్లో నెలకో ఆ అంటే నెలకోసిన్మా అప్పుడు ఇప్పుడు అంటే ఒక్కొక్క హీరోవి సంవత్సరానికి ఆరు నెలకి రిలీజ్ అవుతుంది మనం అప్పుడు వెళ్తే అప్పుడు వెళ్తాం సంమత్సరానికి ఆరు నెలలకి కాని వాళ్ళు అప్పుడు అపట్లో ఈ మోహన్ బాబు చిరంజీవి నాగార్జున శోభన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అది సంవత్సరానికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ క్యాష ఇట్ కొనేసుకుంటారంట అలాంటివి జరుగుతుంటయి అంట కదా అట్లాడప్పుడు వీళ్ళు వారానికి ఒకసారి వెళ్తుండొచ్చు అప్పట్లో సినిమా థియేటర్ ఓకే వాళ్ళని చూసినన్ని సినిమాలు కూడా చూసిండవ్వండి మనం
అవునండి అప్పట్లో మూవీస్ కూడా చాలా త్వర త్వరగా తీసేవాళ్ళండి హీరోస్
అందుకే కదండి ఆ నూట యాభై సినిమాలు నాగార్జునవి నూట డెబ్బై మూడు సినిమాలు రజనీకాంత్ వి ఇలా అయినది అందుకే అండి సంవత్సరానికి మూడు తీస్తే సంవత్సరానికి మూడు తీస్తే యాభై ఏళ్ళ నుంచి తీస్తున్నాడండి ఈ రజనీకాంత్ యాభై సంవత్సరానికి మూడు అంటే యాభై ముళ్ళ నూటయాభై ఆ నూటయాభై అంటే మధ్యలో మధ్యలో కూడా ఓసారి నాలుగు సినిమాల సంవత్సరాలకి ఒకసారి ఐదు తీసింటాడండి
అవునా చాలా ఎక్కువ సినిమాలు తీసాడు అనుకుంటా నిజంగా ఆయనకి ఫాలోయింగ్ కూడా చాలా ఎక్ వ ఉంది కదా
ఆ బాగా అండి తమిళ్ లో విజయ దళపతి అంటే ఎక్కువంటంది అనుకుంటా
అవునండి మన సౌత్ మొత్తం ఫ్యాన్స్ ఏ అండి ఆయనకి నార్త్ లో తెలియకపోయినా కొంచెం సౌత్ లో బాగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది జపాన్ లో కూడా ఎక్కువందండి ఆయనకు జపాన్ లో ఫాలోయింగ్
అవునండి మన తెలుగులో కూడా ఉన్నారు కదండి ఫ్యాన్స్ ఆయన తమిళ్ ఇండస్ట్రీ అయితే కూడా మన తెలుగులో ఉండే వాళ్ళు ఉన్నారు మన తెలుగు మన తెలుగు యువత ఎందుకండి అన్నిట్లలో జోక్యం చేసుకుంటది అంటే తల దురుస్తుంది
అవునండి మన తెలుగు యువత కి కొంచెం జాబ్లు ఇవ్వాలండి అప్పుడైతేనే వార్స్ నుంచి దూరంగా ఉంటారు
ఆ అవునండి ఏందండి క్రికెట్ పోయినాక మళ్ళా ఫుట్బాల్ అంటే అసలు మన ఇండియానే సెలెక్ట్ కాలేదండి అయినా కూడా వాళ్ళు ఫుట్బాల్ చూస్తారండి మళ్ళా ఫుట్బాల్ లో మళ్ళ ఫ్యాన్ వార్స్ చేస్తారండి
ఫుట్ బాల్ లోన
ఆ మెస్సీ రొనాడో మేము ఆ అవునండి
అవునయ్యమ్మ
వాళ్ళకి తెలిసింది ముగ్గురే ముగ్గురు పేర్లండి ఒకటి మెస్సీ రెండోది నైమర్ మూడవది రొనాల్డో ఆ వీళ్ళ ముగ్గురికే అండిస ఆ తెలిసింది కూడా వీలం ఉ అయినా తెలిసింది కూడా వీళ్ళ ముగ్గురికే అండి
అవునా
ఉ మళ్ళీ చెప్పురా పేర్లంటే నేమర్ రొనాల్డో మెస్సి బిగను
ఉహ్ బిగి బిగిరినందుకు యాడ్ చేసారండి బిగిలీ
విజిల్ మూవీలో ఫుట్బాల్ ఆడతాడు కదా ఆ ఆయనను కూడా కలుపుకున్నండి
ఫన్యా
ఆ బుమ్రా కూడా అంటా అండి ఇంతకు ముందు సక్స ఆ ప్రీ రిలీజ ఈవెంట్లో రామ్ చరణ్ రామ్ చరణ్ అడిగితే బుమ్రా తెలుసా అంటే ఆ తెలుసు అతను ఫుట్బాలర్ కదా అని అంటాడండి ఆ అప్పుడు కొంచం ట్రోల్స్ ఎక్కువ్యాండి ట్రోల్స్ కాదు అందరు నవ్వుకున్నారండి అ అ
మనోళ్లు నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకు
ఇంకా ఆ అవునండి మన అందుకే కదండి ఆ పరశులే కాదు అంటే అంత ఖాళీగా ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఎవరికైనా కూడా ఫ్యానిజం కావాలంటే అంటే వాళ్ళ పేరు గుర్తింపు పొందాలని కుంటే వాళ్ళు క్కడున్న కూడా ఇండియాకి ఓస్తే చాలండి మన ఇండియాలో వన్ని హైప్లుపుతారు
అవునండి మన ఇండియాలో పని పాట లేనొల్లు చాలా మంది ఉన్నారు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో
ఆ ఇప్పుడు నీకు పేరు కావాలంటే ఒక పని చేసి ఇండియాకి ఓస్తే చాలాండి నువు ఇగ ఒక రేంజ్ లో ఉంటావు ఇప్పుడు అయిబొమ్మ రవి ఉన్నాడు కదండి అతను ఫారెన్ లో ఉండి ఉంటే ఏమైతుండే కేసు వేస్తుంటిరి ఆయన జైల్లో ఉంటుండే అంత హైపుస్తా లేకుంటె ఆయనకి ఆయన ఉన్నందుకి ఆయన మీద ఎంత హైప్ వచ్చిందండి ఎందుకంటే అందరు ఖాళీగా ఉన్నారు కాబట్టి అయినేకి ఆఖరికి ఊ ఆయనకి గుడా ఉ చాలా ఫాలోయింగ్ ఉందండి
అవును ఉమ్ ఆయన కోసం అంటే చాలా మంది లవ్ చేస్తారు అయినని ఫ్రీగా మూవీస్ ఇస్తాడని
తను అవునులే
చాలా మందికి యూత్ అనే ఇష్టం యువతలు ఆయన అంటేప్పడి చచ్చిపోతారు చాలా మంది
ఆయన ఉంటే మా దేవుడు సార్ అంటారండి సూడండి అలా ఏదో ఇండియాలో ఒక్క పని చేస్తే చాలండి అలా ఫేమస్ ఐపోడానికి
ఔను అది క్రైం ఐనా మంచిదైనా చెడయినా
ఏన ఆ క్
ఉంటా అండి
ఉమ్ వో